అ హలో ఆ హలో చెప్పండి హలో హలో వాయిస్ కట్ అవుతుందండి హా లో వాయిస్ కట్ అయితుంది దేర్ ఈజ్ నో క్లారిటీ
ఎప్పుడండి
హలో ఆ ఓకే ఇనిపిస్తుద్ హలో మళ్ళ కట్ అయితుంది
బాగున్నారా అండి
బాగున్న బాగున్న మీరు బాగున్న రండి
బాగున్నానండి తిన్నారా
ఆ తిన్నామండి
ఏంటండి ఇవాళ స్పెషల్
ఇవాళ స్పెషల్ ఏం లేదండి ఇవాళ ఓన్లీ బెండకాయ్ సార్ దొండకాయి బెండకాయి గా సార్ దొండకాయి
నవునా హు హ్యూమ్ ఇంకా మీ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదా మీరు
హూ చేయిస్సా అన్నం తినిపోయామండి కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ టైమ్ లో కొంచెం హలో
ఏంటండి
బ్రేక్ఫాస్ట్ టైప్ లో, కొంచెం అన్నం దినిపోయామండి. హలో హలో ఆ వినిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ టైపులే కొంచెం అన్నం తినిపోయా అన్నం తిన్నాను, కొంచెం అన్నం తిన్నాను. అంతే
అదే మీరు ఏమన్నా ప్లేసెస్ విజిట్ చేసారా అండి
నా చేసామండి కేరళ కేరళ చేసామండి కేరళలో తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నామండి అక్కడ ఆ గురువాయర్ గురువయారు ఒకటి గురువయారు ఒకటి టి గురువయారు అంటే శ్రీ కృష్ణ టెంపుల్ అక్కడ అంత వైట్ డ్రెస్ వేసుకొని పోవాల పైన షర్ట్ ఉండొద్దు టవల్ లుంగీ ధోతి తర్వాత లేడీస్ కూడా అందరు వమ్మా వైట్ రా సారీ ఉన్ను వైట్ వేసుకోవాలన్న హ్మ్ వైట్ సారీ ఉండాలా గురువయరు మంచి ప్లేసు కృష్ణుడు
అంటే అక్కడ కృష్ణుడు డోళ్లు ఉంటాడా అండి
ఆ క్రిష్ నుడు ఉంటాడు తరునంతపురం పద్మనాభ ధనము విష్ణువు ఉంటాడు అన్నమాట అక్క తాలా పెద్ద విగ్రహం అక్కడ ఉమ్ తర్వాత మూనార్ మునారులో కూడా మంచి ప్లేస్ అది మునారు అక్కడ ఫ్యాన్ లే ఉండయ్ ఎంత చల్లగా ఉంటదో పైన మంచి చల్లగా వాతావరణం అంతా కూడా బాగా చాల షాప్ అక్కగా ఉంటుంద ఎంత చక్కగా ఉంటుంది అంటే అసలు దోమలు కాని అవి కాని ఉంటది ఇంకా మేము కొంచెం హయ్యెస్ట్ ప్లేస్ పోయినాం అయ్యెస్ట్ ఆ అంటే హిల్ పైనా అన్నమాట అక్కడ క్లౌడ్స్ వచ్చి ఇట్లా తాకినప్పుడు ఇ తడిసిపోతున్నాం అనమాట
ఏంటిది అది ఏదో అంటారు కదా అండి మన్నారుార్లోనేయా హ్మ్మ్
తర్వాత టీ తోటలు చాక్లెట్స్ అక్కడ బాగుంటాయి చాక్లెట్స్ కూడా ఆ తెచ్చ
ఎలా ఉన్నాయండి వాటి
బాగున్నాయి బావున్నాయి పెద్ద పెద్ద చాక్లెట్స్ తెచ్చాము అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉంటాయంట కాని మా కనపడలేదు ఆవి కానీ ఆ హైట్ పోయినప్పుడు చల్లగాాలలి మధ్యలో మధ్యలో ఏంటి ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ చాలా చక్కగా ఉంటాయి చూడా ఆ తర్వాత మన మనార్లో మనారు మనారు రెండు ఉంటాయి మనారు ఏమో బోట్ టింగ్ ఉంటది కంప్లీట్ బ్యాక్ వాటర్ ఆ నైట్ అంతా బోటింగ్ లో ఉన్న నైటు ఒక రౌండ్ ఏస్ తారా కేరళలో మాత్రమ్ అటు ఆ అందరు ఆ ఇళ్లలో కూడా బోట్ వి వేసుకొనే తిరుగుతూ ఉంటరంట బోట్లు వేసుకొని రోడ్ల టైప్లానే ఉంటాయి బోట్
ఇటు పోయినవ అండి మొత్తమ్ సముధ్రాలు ఆ ఆ ఆ మనం రోడ్ల మీద కార్లు వెసుకోని లేస్కం పోతారా
వాళ్లేమో వాళ్ళేమో బోట్లు వేసుకొని తిరుగుతా ఉంటారు అది గూడా మంచి ప్లేస్ కేరళ గూడా హీవెన్స్ ఆఫ్ ద గాడ్ అంటారు
ఆ
హ్మ్ నా యాష్ టు ఆ ఆ ఏంది ఎక్కువ కాలం బ్రతకలేడు మంచి వనరులు దొరికితే అక్కడ
ఉమ్ ఆ అన్ ఆడ అది ఏ మసాలాలు దొరుకుతాయి కదా అండి
హు హుమ్ తెచ్ కోలేదన్ మాసాలల్ తెచ్చుకోలేద్ మసాలాలు ఉల్లిపాయలు తేచ్చుకోలే కానీ చాక్లెట్లు అయితే తెచ్చుకున్నాము చాక్లెట్స్ బా
క్రాకర్స్ కూడా చాలా తయా అరే అయి
హ్మ్ మ్మ్ ఆ మ మంచి ప్లేస్ అండి మీరు కూడా విజిట్ చేస్తే సూపర్గా ఉంటది కేరళ పోవాలి కాని కేరళ మంచి సూపర్ ప్లేస్ తిన్నామా ఇంకా మేము అదేంది తిరువనంతపురం లో బీచు ఆ తిరువనంతపురం చూడలేదు ఇంకా ఇంకా కోవలం కొలం అక్కడొక టుంటది కొలం కొలం కూడా చూడలే కొల్ల ఆన్ మీకు డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడే ట్రైన్ ఎక్ క్కుదున్ అండి అందుకే ఇగ ఉంటదిగా ట్రైన్ల డిస్టర్బెన్స్ ఏమో మా స్టాఫ్ తోటి పోయాంలేండి స్టాఫ్ తోటి, స్టాఫ్ తోటి పోయినాం. స్టాఫ్ తోటి వెళ్ళాం అనమాట అంత ఏడుగురం ఏడుగురం తీస్. చనీ కార్ మాట్లాడుకొని ఆ తిరుపతి వయ్య గోల్డెన్ టెంపుల్, ఆ తర్వాత అమ్మవారు అక్కడ.
గాడ్ ఎవరుంటారంండి
ఆ అక్కడ ఏవ అది ఏదో దేవుడు ఉన్నాడు గానీ గోల్డెన్ టెంపుల్లో లో చాలా లోపడి కెళ్ళాల నైట్ అయ్యిద్ది బాగా లైటింగ్స్ తోటి అవన్నీ అ విత్ వాటరు శ్రీకృష్ణ తర్వాత అక్కడి నుంచి ఆ అమ్మ టెంపులేదో ఉంది అమ్మ టెంపుల్ అది గూడా బాగు మటంసు
అమ్మా టెంపుల
అందరు ఏడు ఏడుగురు ఎడుగున్నా గాని మెంబర్స్ కార్ తీసుకని ప్రయాణం చేస్తారు సెవెన్ మెంబర్స్ ఎటు పోయిందో గానీ సెవెన్ మెంబర్స్ ప్రయాణ చేస్తా ఆ ఇయర్లీ వన్ టైమ్ అంత ఏస్తాం గాని ఇప్పుడు యెయ్యట్లేమి లేండి ఆ అస్తాపోయి తగ ఇయర్లీ ఎయ్యాలనుంది బట్ అయిన జోడీ వాళ్ళు లేరు చెల్ అంతకు ముందు పాత షాపుదే పాత కొలీగ్స్ వుంటే వాళ్ళందరం కలిసి తిరిగేది వాళ్ళ అందరం కలిసి తిరిగినప్పుడు మంచి హాయిగా ఉండేది అందరం సమభోజనం తోటి ఉండేది కాబట్టి ఇప్పుడంతా ఇంకా ఏంటి బిజి షెడ్యూల్ వేస్తున్న వాళ్ళు కూడా ఖర్చు పెట్టట్లే తెలుసా అండి మీరు ఏమైనా విసిట్ చేస్తారా
ఉ
మీరు ఏమైనా విసిట్ జేశారా
ఆ నేను టూరిస్ట్ ప్లేసెస్ పెద్దగా ఏం నేను టూరిస్ట్ ప్లేసెస్ ఏం విసిట్ చేయలే టూరిస్ట్ ప్లేసెస్ ఏం విసిట్ చేయలేదండి నేను నా అంటే ఒక్కటే వైజాగ్ ఎక్స్ప్లోర్ జేసాను తర్వాత ఉ మీరా దేవుడుగా
సరే రా బేస్ బ్రేస్ లైట్ అందరూ కలిసి
ఇస్ ఇస్కాన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్ స
అందరం కలిసి ప్లైన్ కానా చెప్దాం లేడి చక్కగా చూడొచ్చు అంటూ ఒక ప్లేస్ చూస్ చూస్ చేసుకోండి ప్లేస్ ఆ ప్లేస్ చూస్ చేసుకుంటే అందరం వెళ్ళొచ్చు
చూస్ చేసుకోవాలండి ఇంకా ఇంకా నేను విసిట్ చేసే ప్లేసెస్ అంటే వరంగల్ భద్రకాళి అమ్మ
ఆగండ్ ఆగండి అందరికి చెప్పి చూస్
వన్ వరంగల్లో భద్రకాళి టెంపుల్
ఆ సరే ఆ ఆ అ భద్రకాళి టెంపుల్ పోయి వచ్చారా
అవునండి సరేనండి